నమస్కారం అండి బాగున్నారా ఆ బాగున్నామండి మీరు బాన్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తురండి
బాటస్ కడుగుతున్నాండి పిల్లలు
ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా కొంచెం ఫ్రిడ్జ్ లో పెడతారా అండి వాటర్
ఏం పెట్టామండి ఫ్రిడ్జ్లో
స్కూల్ పార్టీ కా అండీ
ఆ స్కూల్ బాటిల్స్ మళ్ళీ మేము వాడేటి అండి
అవునండి రేపటి నుంచి హాఫ్ డే స్కూల్స్ కదండి మరి పిల్లలకి కొంచెం ఎర్లీ మార్నింగ్ పోవాలి కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అయితురా
ఆ అవునండి
తిన్నారా అండి
ఆ తిన్నానండి
ఏం కూర ఎస్సీరండి
ఇవాళ వంకాయ్ టమాట ఉండానండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి
మీర్ ఏం కర్రీ చేశారు
మేము ఎగ్గండి
ఎగ్ చేస్తారా సండే ఇట్లా తింటారా అండి మీరు
ఆ తింటామండి సండే ఏం ఉండేదు ఒక మండే
అవు
అవునండి ఎందుకండి మీర్ తినారా సండే
తింటామన్నడి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు దినరడి
ఇంక పిల్లలేస్ సౌండ్ వినిపిస్తుంది కదా కొంచం ఏం చేస్తరు?
పిల్లలు ఆడుకుంటున్నారండి
ఎండలు బాగా కుడుతున్నాయండి బయటికి వెళ్ళినీయకండి పిల్లల్ని కొంచెం
సరే అండి అట్లనే ఇస్తం ఇంకా ఏంటి విశేషాలు పండగకి వెళ్ళలేదా?
పండక్కి వెళ్ళలేదండి వెళ్తాం ఇగ ఎట్లాగో పిల్లల స్కూల్ ఉంది కదా మండే ట్యూస్డే మా చిన్నోడికి కొంచెం దెబ్బ తగిలిందండి చెయ్యికి
అవునా
అండ్ ఫ్యాక్చర్ అయింది ఆయనకి తన కోసం మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్లేదున్నది బుధవారం రోజు అటు పోయేసి వెళ్దామని ఆగిపోయినామండి.
ఔనా మంచిగున్నడా అండి ఇప్పుడు మీ బాబు
ఆ ఇప్పుడు కొంచెం పర్లేదండి మంచిగనే ఉన్నాడు
ఉమ్ ఇక్కడ ఏ హాస్పిటల్ చీవిస్తున్నారండి
ఇక్కడే అండి మాకు దగ్గర్లో
అవునా మంచిగ చూస్తారా అండి దేనికైనా చూస్తారా
ఆ దేనికైనే చూస్తారండి బానే చూస్తారండి ఉమ్
కడుపు నొప్పి ఇట్లా అవి చూస్తారా అండి ఓన్లీ విరగడం
ఆ ఓన్లీ ఇది మొత్తం ఆర్థోపెడిక్ ఏనండి అంటే కాళ్ళు చేతులు విరగడం ఏ మోకాళ్ళ నొప్పులు మోచేతి నొప్పులు గివే చూస్తారండి హాస్పిటల్ మొత్తం ఇక దానికి స్పెషలిస్ట్ దానికి సంబంధించిందేనండి మీ తాన్ని చూడర్
మా వొళ్ళు వేరేటోళ్ళు ఉన్నారండి చూపిద్దమని
ఆ మొత్తం అది బొక్కులకు సంబంధించిందే అండి ఇగ
అవున మంచిగానే చూస్తదా అండి డాక్టర్
తరండి
మనీ మనీ బానే అయితాదా అండి మరి
ఆ మనీ మనమే పెట్టుకోవాలండి ఇక ప్రైవేటే కాబట్టి మనమే పెట్టుకోవాలి గవర్నమెంట్ అయితే
ఏమన్నా ఆరోగ్య శ్రీ ఇట్లా ఏమన్నా ఉండదా అండి
అంటే ఇక మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కే పోవాలండి అంటే కొన్ని స్పే షలి అంటే మల్టీ
కొంచెం స్టక్ అయితాందండి మీ
స్పెషాలిటీ అక్కడికి వెళ్ళి చూపి వస్తుందా అండి క్లియర్గా హలో
పిస్తుందండి
అంటే కొన్ని ఆ కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్ హాస్పిటల్స్ ఉంటాయి కదండి దాంట్లో అయితే ఆరోగ్యశ్రీ కింద చూస్తారండి ఇది ఓన్లీ ప్రైవేట్ గా వాళ్ళు రీసెంట్ గానే ఓపెన్ చేసుకున్నారు అన్నట్టు అండి అట్లా కొంచెం ఆరోగ్యశ్రీ ఇంకా అప్లూడ్ కాలేదు అన్నట్టు వాళ్ళకు అప్లూడ్ అయితే చూస్తారు కావచ్చండి
అదే కొన్ని ఆరోగ్య శ్రీ ఉంటాయి కదా అని అడిగేసా తనండి
ఆ ఉంటాయిండి కొన్ని ఉంటాయి కానీ చా అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటలల్లో ఉంటాయండి ఇక్కడ లేదండి ఇంతవరకైతే
అవునా
అవునండి ఇంకా ఏం చేస్తూర్రండి పిల్లలు మీరు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా
ఏముందండి పిల్లలు అన్నం తిన్నారు ఇ ఇప్పుడే ఆడుకుంటు ఉన్నారండి వాళ్ళకి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయ్యాలండి
అవునండి టిఫిన్స్ ఏమన్నా చేస్తారా అండి
టిఫిన్స్ ఇవ్వాలేం చేయలేదండీ వీలు కాలేదు
అవునా అండి ఇంగ సండే పండగ స్టార్ట్ అయింది కదా పండుగ పనులు ఏమన్నా స్టార్ట్ చేసింరా అండి
ఆ స్టార్ చేసినమండి ఇయల ఇల్లు దులుపుతానా సీసాలు కడగడం పక్ పక్క బట్టలు విండడం చింతపండు కొంచెం ఉం పంట గింజ తీసినాండి ఇంక కొంచెం ఉంది అది ఎండాలి అంటుకుంటంది చింతపండు మొత్తం చేతులకు
ఎట్లా అంటడి మీకు చెట్టు ఉంటదా లేకపోతే కొనుక్కుంటారా
మేము కొనుక్కొచ్చుకున్నామండి ఐదు కేజీస్
చెట్లు ఏమి ఉండవా అండి
మా దగ్గర చెట్టు లేదండి పక్కనోళ్ళ దగ్గర ఉండే కొనుక్కున్నామండి
అవునాండి అంటే మీకు పొలం దగ్గర అట్లా వ్యవసాయం లేదా అండి
ఏం లేదండి మాకు
వ్యవసాయం ఉంటే అట్లా పొలంగట్ గట్ల ఉంటాయి కదా అండి చింత చెట్లు ఎక్కువ శాతం
అవునండి కానీ మాకు లేదండి పక్కనోళ్ళకు ఉంటే వాళ్ళ దగ్గర డెబ్బై రూపాయలకు కేజీ తీసు కున్నామండి ఫైవ్ కేజెస్ తీసుకున్నాం
అవునా అండి ఇప్పుడు దాన్ని ఎండ పెట్టి గింజ తీసి దాసుకుంటే ఇగ మనకు మళ్ళా సమ్మార్ వచ్చేసరికి ఉంటది అన్నట్టు
ట్టాలి బాగా చింతపండ్లు గింజ తీయాలి గింజ ఉంటే పురుగు పడ్ డుతది అండి
హు అండి ఇంకా ఇప్పుడు చార్లు ఎక్కువ చేస్ స్తారా అండి పప్పు చారు గిట్లా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారుగ
అవునండి నిన్న టమాటా చా చారు చేసాను ఇవాళ వంకాయి టమాటా వండనండీ
ఇప్పుడు మనకు తెలంగాణలో అంటే చారులు అంటే చాలా ఫేమస్ కదండి చారు ఇప్పుడు ఎండకాలం చారు ఉంటేనే మంచిదినబుద్ది అవుతది ఎలాంటి కరీస్ ఉన్నా కూడా చారు పెరుగు కంపల్సరీ ఉండాలి కదాండి ప్చ్.
ఫ్రూట్స్ బాగా తింటామండి మేము. అంత్ ఉల్లిగడ్డలేసుకొని.
ఉమ్
చేసుకుంటామండి బాగుంటది.
ఉమ్ పిల్లలు మంచిగా తింటారండి ఇప్పుడు ఎక్కువ శాతం ఆ చార్లకే పిల్లలు కూడా చార్లు చేసిన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటారు.
అవునండి
ఉమ్ ఇంకా ప్ పిల్లలకి ఇష్టమైన కరీస్ ఏం ఉంటా ఎం ఎక్కువ వెజ్. టేబుల్స్ తింటారా నాన్ వెజ్ తింటారా.
ఎక్కువ తింటారండి మా పిల్లలు.
ఉమ్ ఇట్లా ఎగ్స్ ఆమ్లెట్ గాని ఎగ్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఆహ్ బిర్యానీ గాని అట్లా చేస్తారా అండి ఎప్పుడైనా.
ఆహ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానండి పిల్లలలకు ఎప్పుడైనా ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ వేస్తానండి.
ఉమ్ ఇట్లా ఉడకబెట్టిన ఎగ్గు అట్లా ఇవ్వరా అండి ఎక్కువ పిల్లలకి.
ఉడకబెట్టినవి అవును గాని ఎక్కువ ఆయిల్. టైమ్ ఉండదండి స్కూల్ బస్ తొందరలో వస్తు వస్తది వాళ్ళకు. ఇప్పుడన్నా ఒకసారి వీలు అయితే ఉడకబెట్ చేతామండి ఎక్కువ శాతం ఆమ్లెట్లే వేస్తాం.
ఆమ్లెట్లు వేసి లంచ్ బాక్స్ లో పెట్టారా.
అవునండి.
అట్లా కూడా బాగానే తింటారండి. పిల్లలకి వాళ్కి ఇష్టం. ఆమ్లెట్స్లు అంటే
ఆమ్లెట్ ఎక్కువ తింటారండి బాయిల్ చేస్తే తినరు పిల్లలు నిస్ వాసన వస్తుంది అంటారండి.
ఆహ్ ఇట్లా బిర్యానీ ఇట్లా ఏదైనా చేస్తారండి స్పెషల్గా మీరు.
ఆహ్ ఎక్ బిర్యానీ చేస్తా అండి చికెన్ బిర్యానీ చేస్తా చికెన్ పులావ్ చేస్తా
ఉమ్ ఇట్లా ఇంకా ఆకుకూరలకు సంబంధించిన ఏమైనా చేస్తారా అండి. పుదీనా రైస్ కనీ ఇట్ల తోటకురా పాలకురా. పడుతాయి.
ఆ చేస్తామండి
అవునవున ఇంకా టమాటా రైస్ అని ఆ
తోట కూర ఫ్రైజే స్తామండి ఎక్కువ శతం పాలకూర పప్ ఒండుతమండి పిల్లలు బాగా తింటారు గదా పప్పు పాలకూర
అవునండి మంచిగుంటది టేస్ట్ గుడా పప్పు పాలకూర
అట్లొండుతామండి
ఆ అట్ల బానే ఉ టదండి ఇంక
టమాటా రైస్ చేస్తామండి కూరగాయలు ఇంట్లో లేనప్పుడు
మాక
ఉల్లిగడ్డ చారు చేస్కుంటం
పిల్లలకి ఇష్టమైనయన్నీ ఎయాలే వాళ్ళు స్కూల్ పోయి ఒచ్చేసరికి స్నాక్స్ ఇవన్నీ జెయడం అట్ల
ఔనండి
ఎట్లనిపిస్తండి ఇంక మీ చుట్టూ పక్కల వాతావర్ణం మంచిగుంటందా
అవునండి ఇవాళ ఎండ బాగా ఉందండి మంచిగ ఇవాళ ఎండా బాగుందండి చింతపండు మంచిగ ఎండుతాంది న్న లేదండి ఇట్లో ఎండ
ఔనండి
ఉమ్
ఇంకిప్పుడు ఒక దగ్గర కూర్చోని మాట్లాడుకోడం అట్లేస్తరాండి మీ చుట్
ఆ చేస్తామండి ఇగ కొంచెం ఐతే చెట్టు కిందికి వెళ్తామండి యాప చెట్టు కిందిక్ కెళ్ళి ఆడుకుంటామండి
ఔనా అటలాడతారండి ఎక్కువ
చిస్లాడతామండి
ఔనాండి
పచ్చిస్ ఆడ్తాం అందరం
ఉమ్ పచ్చిసంటే ఇట్లా అష్ట చెమ్మలాగా అడ్తరాండి
ఆ గవ్వలు తెచ్చుకుంటామండి కాయలుంటాయి ఎనిమిది ఎనిమిది కాయలు ఉం య్
అంటే ఇట్లా టీమ్ మెంబర్, అష్ట చెమ్మలాగా టీమ్. హుమ్మ్ అందర్. ఓ ముగ్గురు, నలుగురు కలిసి ఒకో. కుక్కర్లాగా ఉండి. అట్లా ఆడతారా. ఆహా
జత జత ఉండి ఇగ ఆడతామండి.
ఉహు.
బాపు దుఃఖ్త అండపత్. పచ్చిసాడేవరకు కాట్.
అవునా. హుమ్మ్.
సంపుకుంట, సంపుకుంట, ఇంట్లకీ పోవాలే కదా కాయను ఉమ్.
చాలా టైమ్ వడత. అన్నట్టు మీకు, ఇగా టైం పాస్ లాగా అనిపిస్తది అన్నట్.
ఆ అవునన్. డి నవ్వుకుంటూ. తుల్లుకుంటూ ఆటలాడత్. తావండి.
జోక్స్స్, జోక్స్ చేేసుకుంటు సంతోషంగా వన్. మంచిగా ఆడుకుంటార్ అన్నట్టు.
అవునండి. ఇంకా మీరు ఏం చేస్తున్నారండి.
నామండి పైన, అయితే ఎండ ఎక్కువ ఉంది కదా అండి, బట్టలు ఎండి పోతున్నాయని తీసుకోద్దామని వచ్చినామండి.
అవునా. పండుగకు పిండేసార అండి పక్. కబట్టాల ఇట్లా.
లేదండి, పక్కబట్టలు ఇంకా పిండలేదండి ఇగ.
పండగ రేపనంగానే పిండేస్తారా.
ఆ అవునండి, మొన్న అంటే మా దగ్గర ఇట్లా ఎల్లమ్మొల్లకు ఒకపొద్దుఉంటారండి. మొన్నప్ప మంగళవారం రోజు. అదే వెండేష్ణ మళ్ళీ పండుగ రేప్ పండగా పిండి ఇస్తామండి
అవునా ఎల్లమ్మ కుక్క పొద్దుంటారా అండి ఏం చేస్త ఇస్తారండి
ఇడు వెల్లమ్మ అంటే దేవుడు ఇారు కాదండి మంచి ఇల్లు కట్టుకుని పక్కబట్ తెల్వేన్ పోని ఆమకు వంటలు అంటే ఇట్లా ఆమెకు కూడాూడ కళ్ళు గుడాలు అన్నం ఒక రెండు మూడు కూరా అయలా త ని భోజనం కూరా
అవునాండి
మాట్లా చేసి ఇంకా ఎలమ్మ కి పసుపు కుంకుమతో అనుభూతి ఇ చీ ఇకా కొబ్బరికయలి ఉట్టుకొ పొద్దున్న నుంచి వాటర్ రాాగకుండా ఉండాలండి ఉపవాసంలాగా
ఓ అమ్మో బాగానే ఉంటారు అన్నీ మీరు వాటర్ డ్యామ్ లో ఉండగలుగుతాండ అసలు
ఏమండి అసలు దు ఏముండ్ పియలండి మంచిగా ఉంటది అవునండి అట్లా ఉండి ఆ ఒక్క రోజు ఉంటామండి ఏ
అవునా
నల్ నంచిదాకోవాల్యా
నమ్మకంగా ఉండాలంటారు
ఆ అవునంది అమ్మకంగా ఇక సరే అండి
ఇంకా సరే అదేండి బాయ్ అండి